కోన్
ఆ చెప్పురా
హయ్ అక్క ఏం చేస్తున్నావ్
ఏం లేదు అట్టిగనే ఉన్నా
అట్టిగనేనా అయినాయా పనులు
అయితున్నాయ్
ఇంకున్నాయా వంట
లేదు ఇగో ఇప్పుడే కార తిన్న
మిక్షర
మ్ లేదు నువ్వు నాకు అది ఇయ్యాలే నా దగ్గర ఉండేది రౌండ్ రౌండ్ బూందీకార తిన్న అదే ఆ రోజు తేలే తిన్నావు కదా నువ్వు అది కాదు మనం బండి దగ్గర తీసుకున్నది కాదు
మరి
నేను ఒక ప్యాకెట్ తెచ్చుకోలేదా బూంది
ఆ ఆ ఆ ఆ అవునా ఆ రోజ్ తెచ్చుకుంటే ఈరోజు తిన్నవా
లేదు అది నా బ్యాగ్ ల్నే ఉండే
అవున అదే ఆ రోజు కొంటివి తిన్నావా అంటున్నా అందుకే
ఆ అది ఆనియన్స్ వేసింది కాదు కదా అంటే మామూలుగా బూంది కారన అది నువ్వే తిన్నావా పడేసినవా
ఇగో తీసుకొచ్చినాక మమ్మీకి ఇచ్చినా మమ్మీ కొంచెం తన్నది కొంచెం తీసేసింది ఇంటికోచ్చేసరికి బాగాసేపు అయింది కదా త అంత తీసుకున్నట్టు అయిపోయింది మొత్తము పేపర్కే మొ త్తం ఎగ్గినట్టటు అఇంది చెమ్మ అంతా మమ్మీ కొంచెం తిన్నది కొంచెం ఊసేసింది
కుంటే అయిపోతుండే మంచిగుంటుండే
వచ్చేసరికే మస్తు అలిసిపోయినా తిన్న ఇగ స్నా నం చేసిన ఆచ్చుడు తోటే తినేసిన పండుకున్నా
మా నానుండే ఇంటికోచ్చే వరకి
అవునా
ఆ ఆ మా డాడ ఉండే ఇగ ఆని తోటి లొల్లి పెట్టుకోలే ఇగ
అయ్యో
మొత్తుకునుడు తగ్గింది అంటాండు తర్వాత ని ఇంగ నిన్న మొత్తుకున్న ఏ మరి అంతేయలే మేము అప్పడ్ ఇయ్యళ గొడవ పెట్ తెల్లర్ మర్చేపోతాం మనం ఫోన్ చేత్తె గుడ్ మార్నింగ్ గంతే ఇగ
నేనే పట్టుకొని సాగ తీస్తా అన్ని మా సార్కి అయితే కనీసం లొల్లి అయిన విష్ షయం కూడా గుర్తుండది మా సారి కనీసం లోళ్ళి అయిన విషయం కూడా గుర్తుండది లోళ్ళి అయింది కదా అనంటే అవునా ఎప్పుడయింది అంటాడు
హ్మ్
ఇంకా బాబతి నేనేమో ప్రతి చిన్న విషయాన్ని మైండ్ దాంకా తీసుకుంటా బాగా ఓవర్ థింక్ చేస్తా మనసులోమాట్టకుండా చేేసుకుంటాం మైండ్ అంతా ఇప్పుడు కూడా అంతే మొన్న వద్దనంక కూడా వద్దు నే పోతా వస్తా పర్లేదు వస్తా వస్తా అని చెప్పిండు దిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కనిపిచ్చింది మాట్లాడినా ఎక్కన్నా మన ఇంటికెళ్ళన అంటే వద్దు ఆగు నేను వస్తున్నా అని చెప్పిండు నేను అడగనే లేదు మొన్న టి అడుగుతే తీసుకోపోలే నేనె నేమ్ అడగలే అలిసిపోయిన్నా ఇంటికే తీసుకపోతడు కదా అని కామ్ ఊకున్నా పోన్ మాట్లాడుతాండు అట్ ట్టనే ఇగా నేను రాను అన్న కూడా తీసుకొనిపోయిండు ఇగా జ్యూస్ సెంటర్ కి తీసుకొనిపోయిండు జ్యూస్ తాగి పిచ్చిండు పొద్దున్నుంచి ఏం తింట్లే కదా అన్నడు జ్యూస్ తాగిపిచ్చిండు మళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిండు రమ్మని చెప్పినా నేను ఆ రోజు కడుపు మస్తు నొస్తుండే మోషన్స్ అయితుండే తి అన్నం తినలే అని చెప్పినా కదా
తిన్నావా
తిడుతడు పానీపూరి తిన్నా అంటే
కాయింద ఇక మావోనికి కూడా చెప్పలే ఏ ఏం
బయట మొన్న హెల్త్ అప్సెట్ అయినప్పట్ ట్నుంచి బయట ఫుడ్ ఏం తిన్నా తిడుతున్నాడు నన్ను బాగా ఇప్పుడు మైదా గాని ఆయిల్ ఫుడ్ కానీ బయట బండ్ల మీద కాని ఏం తిననిస్తలేడు ఐస్ క్రీమ్ కూడా తిననిస్తలేడు
అవును ఇప్పుడు ఈ యాప్ లో మాట్లాడితే అంటే ఎట్లా ఏమన్నట్టు
అనద్దు నేను చెప్తా అక్క మళ్ళా ఫోన్ చేస్తా నేను ఇ అట్ల అట్లా అయిపోయింది
టైమయింది
ఆ వచ్చేసరికి తో ఎంత టెన్ మినిట్స్ అంతే
అవునా
ఎక్కువసేపు ఏం ఈడకొచ్చినం జ్యూస్ తాగినం తాగుడుతోనే ఇటు అచ్చేటప్పుడు మల్ల లొల్లి
ఉమ్ ఏ ఇ మొగోళ్లతోటి లొల్లే లొల్లి
కాదక్క ఇట్లా అట్లా అలసిపోయే ఉంటాం కదా పది గంటలు బయటికి పోయి ఉన్నాము పదిటికి కెల్తే ఎనిమిదిటికి కచ్చినము పది గంటలు బయట తిరుగుకుంటా ఉన్న నేను ఎంత అలిసి పోయి ఉంటాము చెమిటొచ్చింది మొఖం మీద అంటాండు ఎట్లనో అయినావ్ అంటాండు జుట్టు ఎట్లనో అయింది అం టాండు ఏందో అంటడు అయినా అక్కడ కూడా నేను ఫ్రెషే ఉన్నా అలిసిపోయిన ఒక్క పూట తినకపోతే ఇంత అలిసిపోతారా అంటా నే పొద్దాలా తిరుగు తనే ఉన్నా మరి నేను ఎట్లున్నా నువ్వు ఎట్లున్న అంటే అప్పుడే ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి అచ్చిండు ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని ఒచ్చిండు అట్లా అచ్చినోనికి పది గంటలు తిరిగిన ఆ అమ్మాయికి తేడా ఉండా
ఇంకోటి ఏంటిదెలుసా ఆ నేను ప్పు అంటే అంటడు ఆ నీ మేకప్ అట్లనే ఉన్నది కదా ఏం మేకప్ ఏశినావు అన్నడు అచ్చాక వీడియో కాల్ చేసిన తర్వాత్
అవును నిజంగ అక్క నువ్వు అ పోయేటప్పుడు ఎట్లున్నావ్ ఒచ్చేటప్పుడు కూడా అట్లనే ఉన్నావు మళ్ళ ఫ్రెష్ ఉన్నావు మేకప్ ఏషినట్టే
అదే అంటాడు నీ మేకప్ పోనే పోదు ఆ మేకప్ అట్లనే ఉంటది అ
అవును అట్లా ఎట్లా ఎత్తవ్ అసల పౌడర్ కూడా పోనే పోదు మళ్ళ డెల్యూట్ పౌడర్ కూడా డెల్యూట్ అవ్వదు నీది అట్ల ఎట్ల ఏత్తవు మేకప్ అసలు అంటే స్కిన్ టైప్ అన్నట్ ట్ట స్కిన్ టైప్ అన్నట్టా లేకపోతే
నార్మల్ పది రూపాయలది పాండ్స్ పౌడరు పది రూపాయలది పాన్స్ వైట్ బ్యూటీ గా రెండు తప్ప నే ఏదియూజ్ చెయ్య నాది నేను డైలీ స్కూల్ పోత కదా
హు
ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఆర్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి రెడి అయితన మళ్ళీ రిటర్న్ ఫైవ్ కి వచ్చేటప్పుడు కూడ నా ఫేస్ అట్లనే ఉంది
ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను కూడ అట్లనే ఉంటా ఎందుకంటే స్వెట్ రాదు
ఆ కొంతమందికి మా ఫ్రెండ్ అయితే ఎట్ల తెలుసా మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతది అమ్మే ఏదో మేషన్ పనికి పోతారు చూడు
అయితారు అట్లా మెంటల్ స్ట్రెస్ కి
నేను మొత్తుకొను ఫుల్ స్మార్ట్ వర్క్ కి చేయాలి స్కూలు పోతే ఎక్కువ హైరానా ఎక్కువ ఇది కావాలి ఏదో ఇట్ల ఇట్ల అయిపోతరు ఇది ఏం వాడతవు రా ఫేస్ కి
అ
ఏం వాడతావ్
అ నేన సేమ్ పాండ్స్ ఒకటి పాండ్స్ పౌడర్ ఒకటి
పాండ్స్
ఏమన్నా ఆ సంథింగ్ ఎటన్న వెళ్లేది ఉన్నది అనుకో ఫౌండేషన్ ఐ లైనర్ మేకప్ అప్పుడు ఏస్తా అంతే మాయిశ్చరైసర్ యూస్ చేస్త
నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్త నాది డ్రై స్కిన్ కదా మాయిశ్చరైసర్ యూస్ చేస్త డ్రై స్కిన్ ఇక సెన్సిటివ్ నాది కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా పడ్డ పాడి వాడినా కూడ ఇది అయితాంటది నాకు మాయిశ్చరైజర్ పాండ్స్ వై పౌన్స్ ఒకటి పౌడరు మూడు
ఒకే
మాయిశ్చరైజర్ వాడటడం వల్లనే కొంచెం ఉంటది ఆ చెప్త అక్క నేను
ఇంకట్ ఫోర్ మినిట్స్ ఉంది
మరి
చెప్పు హలో
అక్క ఎం వంట వేసినావు
నేనా పప్పుచారు ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది నాలుగే ఆలుగడ్డలు ఉండే దాన్ని కోసి ట్రై చేసిన పెట్టినా మళ్ళీ ఇప్పుడు కాకరకాయలు ఉండే కాకరకాయ ఫ్రై చేసి మంచిగా రేపు రేపు తినొచ్చు ఇప్పుడు తినొచ్చు చికెన్ క కర ఏం చేయ్యాలి సండే మళ సండే ఉం
అంటే మీరు అన్ని రోజులు తింటార లేకపోతే స్పెసిఫిక్ డేస్ల వెళ్ళం నేనా
ఫైవ్ డేస్ లో ఒక నైన్ డేస్ ఫైవ్ నైన్ డేస్ తిన ఓన్లీ దుర్గ మాత
అవున
అంతే ఓన్లీ ఆ నీడు అని ఉన్న వాటికి మాత్రమే ఎస్క్యూజ్ ఇగ మీగతా అది ఏదీ లేదు సోమవారం మంగళవారం బుధవారం అది కుచ్ బీ నయి తినాలే ఉండాలే లైఫ్ ఎంజాయ్ చేయ్యాలే పోవాలే అట్లా ఉంటే ఏమున్నది ఇట్లుంటే ఇగ అంతే పడుతది
ఇగ అట్లనేం లేదు ఒక ఈ డేస్ కి తిన అనేది ఏందంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నట్టు అంతే
యే గ చికెన్ కి మటన్ కి సెల్ఫ్ కంట్రోల్ ఏంటిది
మనకి ఏవైతే ఎక్కువ ఇష్టమో వాటి మీన్నే కంట్రోల్ ఉండాలి అక్క కంట్రోల్ లేకపోతేనే ప్రాబ్లమ్ అయి
మరీ అంత పిచ్చి గాదు వారం
నేను నేను కూడా వారం వర్జం అవేం తినను నేను వారం
నాకు ఎక్కువ ఇష్టం ఉండేది పానీపూరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మంచూరియాన్ నూడిల్సే అవి కూడా నెలకొక్కసారి మాత్రమే ఈయన కూడా అసలు దీననీయడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఎప్పుడో ఒక
హా నూడిల్స్ అవేమన్నా నేను కూడా ఇంట్లోనే చేస్త మాగ్జిమం కాకపోతే ఇప్పుడు ప్యాక్స్ మం చిగ వస్తలేవ్ మైదా అని చెప్పి ఇగ తింటలేను
అంటే మ్యాగీ గూడా అప్పుడప్పుడు దింటా స్కూల్కి తీసుకోపోతానండి నేను మూడు నాలుగు నెలలకు ఒకసారి దింట ఊకేదిన ఎప్పుడో ఇగ బుద్ధి పుట్టినప్పుడు ఇన్ స్టా అంటే ఐ మీన్ యూట్యూబ్ లో అక్కడక్కడ కనిపిస్తాయి కదా నూడిల్స్ అప్పుడు తినాలి అనిపిస్తది అట్లా
ఆ
ఉమ్ నువ్వు ఏం వంట జేసినవ్
నేనే లే మమ్మీ పప్పు చేసింది చార్ జేసింది పొద్దున పో తర్వాత లేసి ఏం చేయ అర్థం కాక నెయ్యి యేసుకొని దిన్న కొంచెం పొద్దున టిఫిన్ జేయలే నెయ్యి యేసుకొని దిన్నా పప్పును నెయ్యి
ఉమ్ హు ఓకే
మూడు ఎందుకో పొద్దున అసలు మంచి లేకుండే మా సార్ తోని లొల్లి అయింది నైట్ వచ్చేటప్పుడు మాట్లాడ మాట్లాడకు అని చెప్పిన ఫోన్ పెట్టేసిన పొద్దున నిన్ననా మొన్న అచ్చేటప్పుడే లొల్లయింది మొన్న వచ్చేటప్పుడు జ్యూస్ తాగా వచ్చినమ్ కదా వచ్చేటప్పుడు లొల్లి అయింది మాట్లాడలే మళ్ళ చేసినా కట్ జేసిండు మాట్లాడలే మస్తు కోపం వచ్చింది నిన్నంతా ఫోనే జేయలేదు నేను మాట్లాడనేలేదు సాయంత్రం ఈననే ఫోన్ చేసిండు మాట్లాడిండు నేను ఏం మాట్లాడలే కామూష్ ఉన్నా ఉమ్ ఉమ్ సరే ఇట్లనే మాట్లాడిన ఇయాళ పొత్తటి నుంచి నేను చెయ్యలే జెయ్యనే జెయ్యనూ గట్టిగ ఫిక్స్ అయినా ఈయన కూడా జేయలే ఇంక ఇప్పుడు జేత్తడిగ కోసేపు అయితే
ఇదే దేనికి లొల్లి అయింది
గుర్తులేదు గానీ ఏదో లొల్లి అయితే అయింది అదే గుర్తు చేసుకున్నాను పొద్దనుంచి ట్రై చేస్తానా కాని గుర్తుకొత్తలే మాట్లా
ఏదో నీ ఫేస్ డల్ ఉన్నది ఏదో మా
ఆ అదే ఏందో అన్నడు నన్ను ఏందో అన్నడు నన్ను
ఆ ఆ దీని గురించి
మళ్ళా టైం సరిపోతలేదు నేను బిజీ అయితా అన్నా నంది ఇంట్ల పైసలకి ఇబ్బంది అయితాంది, నీకేం ఇబ్బంది లేదు. నీకేం టార్చర్ లేదు, మంచిగ తినుకుంటా ఖాలీగ ఉంటాన్నవ్ అని అం టాండు అయ్యా అంటంటాడు, నా పంచాయతీ ఇప్పుడు నా టెన్షన్స్ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పుకుంటా కూసో వాన్న
ఉమ్
అందుకనే అగడ అయితాంది, కారణం లేని వాటికి అయితాంది.
అన్నీ పట్టించుకొని మేమయితే నా పొట్ పొట్టు పొట్టు, పొట్టు పొట్టు తీట్టుకుంటము నువద్దు నాకు నేనద్దు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదే. నీది నీదే అంటడు, నాది నాదే అంటడు. కతమ్ తెల్లారి లేత్తే పోన్లే జెస్ కోకపోతే పిచిలేత్తది, మాట్లాడాలని ఉంటది. అట్లుంటది ఇగ కథ, ఇగో లైఫ్ ల ఎవరికి ఎవరు ఏం ఎప్పుడు ఆ మ్యారేజ్ అయ్యేదో, వాళ్ళతోటె అయితది, మనం ఎన్ని ఎంత ప్రయత్నించినా ఏదన తల రాతల రాసింది అక్కడికి ఎక్కడికి పోదు, మన దగ్గరనే ఉంటది. మనం కాలు తోటి
కనీ ఉండాలే అక్క.
ఏంటిది లవరా?
చీ అది కాదు, నా లైఫ్ లనే ఒకటే గట్టిగా ఫిక్స్ అయిన, ఒకటి ఉంటె ఉండాలె, లేకపోతే ఎవరు ఉండద్దు. కొంచం ఇగ గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్న నేను అంతే అదిగా, ఎందుకంటే మెంటల్లీ
నువ్వు అనుకునుడు వేరు మ నం అనుకున్నది వేరైతే ఆ దేవుడు తలిచేది ఒకటి తెలుసా. మనం ఎన్నో అనుకుంటం, సెవెన్ ఇయర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను లవ్ చేసి గట్టిగా అనుకున్నా, ఇంట్లో పోరాడిన
ప్పటికే మస్తు మంచిగ ఉన్నయి టమ్స్, ఇంకా భయమయితాంది నాకద్దు.
చేసుకోండి
కానీ ఎఫర్ట్స్ అన్నీ, ఎఫర్ట్స్ అవన్నీ పెడుతున్నడక్క అదే అర్థమతలేదు నాకు, సరే అక్క నేను చేస్తా
ఆ సరే సరేరా.